హలో వినిపిస్తుందా
పిస్తుందండి బావున్నారా.
ఆ బావున్నా మీరు బావున్నారా.
ఆ బావున్నాం. ఏం చేస్తున్నారు, తిన్నా రా.
ఆ తిన్నాం ఇప్పుడే మీరు.
ఇంకా ఇప్పుడే తిన్నామండి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం మేము.
అవునా.
ఇప్పుడే పెట్టామండి పూజ్ చేయాలి వంటలు చేసుకోవాలి.
ఆ పూజ కూడా చేసుకుంటా. అవునండి ఫస్ట్ ఇంట్లో ఉ ఆ ఫస్ట్ ఇంట్లో ఇదేనా. పూజతో స్టార్ట్ చేయాలండి.
ను మేమే సింపుల్ గా చేసుకుంటానామ్ వన్నీ పిల్చట్లేదు.
అవునా అవును ఏమొ మహా అంటే ఇప్పుడు కొత్త ఇంటికి వెల్తే పాలు పొంగిచ్చాలంటారు అట్ల అంతా చేస్తారా
ఆ అదే మామూలుగా గ్యాస్ మీద సేయ్యకూడదండి మా పెద్దమ్మ వారి ఇంటికి చేరినప్పుడు ఎలా చేసారంటే పెల్లలు పెట్టేసి గ్యాస్ బండ దగ్గర పెల్లలు పెట్ పెట్టి కట్టెలు పెట్టి ఆ కట్టెల మీద పొంగించేవాళ్ళు నార్మల్ గ్యాస్ మీద కూడా వాళ్ళు పొంగించలేదనమాట
అంటే ఆ అచ్చం లాగా
ఆ కట్టెల పొయ్యి మీద పొంగిచ్చారు
ఆ అంటే కట్టెలి పొయ్యి మీద పొంగిచ్చేది వేరు గ్యాస్ మీద పొంగించింది కానీ ఇప్పట్లో ఎవరట్లా పొంగిస్ స్తారు గ్యాస్ మీద పొంగిస్తారు
అవును
ఆ మరి ఇంకా ఏంటి ఏం తిన్నారు
మేము వచ్చేసి పోహా తిన్నామండి
పోహ నా
మీరు
అదే ఏదాంతో చేస్తారండి లతోనా కొంద అటుకులతో చేస్తారు ఇంకోదాంతో ఏమో బియ్యం లాగా ఉంటుంది దాంతో కూడా చే
అవును ఏం లేదండి ఉగ్గాని లాగే కాని ఎలా చేస్తారో పోహా కూడా అంతే
సరే కాని ఆ అంత ఉగ్గానిలాగే ఉగ్గానిలాగే ఎసేసుకుంటాము కాకపోతే అటుకులు ఎలా జేసారు అటుకులు నానబెట్టారా వా
హ అది బొరుగుల్ల ఎక్కువ సేప్ నాన్నబె పెట్టకూడదండి అలా నానబట్టి అలా బయటకి తీసేయాల
ఆ మరి చాలా మెత్తగాయిపోయంటే నున్నగా అయిపోయేలాగ అవుతుంది ఎక్కువ సేపెడితే ఆ కానీ ఏమైనా ఉగ్గానీ ఉగ్గానీనే అండి
ఉమ్ ఉగ్గాని ఉగ్గానియే మిర్చి ఉండాల ఈ వర్ష కలంలో బావుంటుంది
అవునండి ఇప్పుడు అంతా వర్షాలు ఎక్కువైపోతున్నాయి ఫుల్లు వర్షము
ఉమ్
వర్షమే వ ర్షము ఆహా నేను మొన్న ఒక తిన్నా పులిహోర నంట ఇప్పుడు మనం పులిహోర ప్యాకెట్ తీసుకుంటాం కదా ఆ పులిహోర పొడినే యే తయారు చేసారంట వేరే వాళ్ళు నాకు ఎవరో చెప్ తే విన్నా
పులిహోర కూడా నాచురల్ గా తయారు చేస్ స్తారంటండి చింతపండు ఎండబెట్టి జీలకర్ర ఇవన్నీ అన్ని కలిపి ఏమో ఏం
ఆ ఏమో ధన్యా ధన్యాలు ఏవో మళ్ళీ అవేమి నూగులు తెల్ల నూగులు నల్ల నూగులు ఉ అట్ల అవన్నీ వేసేసి నిజంగా నాక్ కు నేను తిన్నా చాలా బాగుంది ఎంత బాగుందో సేమ్ పులిహోరా టేస్ట్యే
ఎవరు తెచ్చారు
ఎవరో మా ఫ్రెండ్స్ వాళ్ళు తెస్తే తిన్నా నేను చాలా బాగుంది ఎవరో అలా ప్రిపేర్ చేశారంట హోమ్మేడ్ లాగా
అవునా
ఊ చాలా బాగుండింది అండి
ఉహు
ఇంకేంటి మీరూ ఏం ట్రై చేస్తారు ఏం ఏమైనా స్వీట్స్ అట్లా చేసారా
లేదండి ఇంకా ఇప్పుడు జాయిన్ అయ్యాం కదా. అంటే ఫ్యామిలీ కద్ మేము ఫ్రెండ్స్ మొత్తము తీసుకున్నాం వన్ బిహెచ్కే లా ఆ మధ్యాహ్నం ఈరోజు ఇం ఇంకా సండే కదా ఏమో ఒకటి చేయాలి స్పెషల్
ఆ ఏం స్పెషల్ జేస్తారు. ఈరోజు సండే చికెనా
ఉమ్ ఈ రోజే కద్ చేరింది. ఈ రోజ్ ఏం లేదు
ఆ అవున్లే ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్ ఎందుకు మ్
హ్ హూ
ఇంటికి ఈ రోజంతా ఏం లేదండి. మేమా మాదేముంటుందండి. ఏదో ఒకటి చేసుకోవడం తినడం నార్మల్ ఆ మీరు ఆవకాయ పెట్టారా. ఇప్పుడు సమ్మర్ల ఆవక్
అవునండి పెట్టాము మొన్న మామ్మ పంపించింది కొత్ త్త ఆవకాయ్ ఎంత బాగుందంటే. అసలు కొత్త ఆవకాయ్ టేస్టు, మరీ సంవత్సరం వరకు వెయిట్ చేయ్యాలి. ఎందుకంటే, పాత పడితే పచ్చడి కొంచెం టేస్ట్ తగ్గుతుంది.
అవునా
ప్పుడు జేసిందైతే మనం మంచ్ గా దినొచ్చు
హ కొత్తగా జేసిందై తే బాగుంటుందా. అంటే కొందరు ఊరిన తర్వాత బాగుం
లేద్ లేదండి మా అమ్మ పట్టిన వెంటనే, ఆ గిన్నెలోనే అన్నం కలిపెడుతుంది ఎన్
మిర్ నిజంగా అలా చేసుకుంటారా గిన్నెలో కలిప్
అవును హ్మ్. ఇంకా మా నాయనమ్మ ఉన్నప్పుడైతే యాభై కేజీల్ అరభై కేజీల్ పచ్చడ్ పట్టేది
మామిడిపా మామిడి పచ్చడి ఆ, మరి మామిడి పచ్చడి తురుం కూడా. తురుం పచ్చడి కూడా బాం టుంది మామిడి పండుతీ
అవునవునవును. దానేమో, గుంటూరు సైడ్ వాళ్ళు ఏమో అం టారండి దాన్ మావుగాయో ఏమో అంటారు. పచ్చడి పేరు
ఆ మరిపుడు ఈ సమ్మర్ లో
బా చేస్తార్ ప
గుంటూరు వాళ్ళు గదా గుంటూర్ పచ్చలు ఫేమస్ సమేల్ ఇలాగా అట్లంతా ఉ
ఆ సైడ్ వాళ్ళ పికిల్స్ బిజినెస్ కూడా పెట్టేది మన అసైడ్డ వాళ్ తక్కువ
ఈ సముర లో తాటిమజలు తిన్నారా మీరు
ఆ తిన్నాం మీరు
తిలేదు
అయ్యో తినాలి మరీ ఈ సీజన్ పోతే మరీ మనకు తాటి తు ముంజలే దోరక వ్
ఈ మ్యాంగోస్ గానీ వాటర్ మిలన్స్ గానీ తాటి ముంజలు గాని స్ సీజన్ అయిపోతే ఇంక రావు
అవునండి
మరే మరీ సమ్మర్ దాకా వెయిట్ చేయాలి వన్ ఇయర్
అవును
ఆ సమ్మర్ పోయి ఎప్పుడే వర్షాకాలం వచ్చేస్తుందండి
ఆ వర్షం పడుతూనే ఉంది ఇక్కడైతే మాకు
ఆ క్లైమేట్ అంతా కూల్గా చలేస్తుంది ఇంకా
వేడి వేడి అంటాం మరి వింత వస్తే చలి అంటాం వర్షకాలం వచ్చి
ఇ వర్షం ఉంటం ఏది అకతే
హు
హమ్
ఇంకేమ్ మరి విశేషాలు
అలాండి మీరే ఆ నేనైతే ఒకటి చూసాను ఏమంటే ఏవో షేప్స్ చేసేదంట ఆ ఆ పొంగణలు లాగా ఏం చేస్తారంటే చాకు లావా కేక్ అండి దాన్ని తయారు చేస్తారు ఓరియో బిస్కెట్స్ తో అంతా ఆడిచ్చేసి తిన్ మిక్స్ పట్టేస్ తీ అహా దానిధలో క్రీమ్ పెట్టేసి ఆహ పొంగణలు లాగా దాంట్లో వేసేస్తే నిజంగా మినీ చాకోలాగ లాగ చేసారండి ఎంత బాగుందో అ ఫీల్ చెయరు త డై అదే మీల్క్ చాక్లెట్ బయట ఉంటుంది కదా దాన్ని మధ్యలో పెట్ పెట్టేసి మరి దాన్ని అట్లా పొంగనాలు లాగా వేసేస్తారండి పెనం మీద
ఎప్పుడైనా ట్రై చేశారా మీరు
సార్ ఒకటి అట్లా ట్రై చేయాలి. ఒకసారి మీరు ట్రై చేయండి. అన్ని ట్రై చేస్తారు కదా మీరు రో
అవును చేస్తా
కచ్చితంగా చూడండి వస్తుంది
హ్మ్ ఇంకేం మర్ ఊరు ఎల్లాలేదా ఇంకా మీరు
లేదండి టీ
ఇంకేంటండి మరి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయ్ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోతు
అవునండి ఇంకా ఇప్పుడు అందరూ బ్యాగ్ సెంటర్ ఆఫ్ పెన్సిల్స్ అంట క్యారీ బాక్సెస్ అంటా ఈ షాప్
హ్మ్ అవును
ఉ ఇంగి ఇప్పుడు అంతా పిల్లల్ స్కూలు, స్టేషనరి, స్కూల్ షాప్ చెప్పింగ్ అండి ఇప్పుడు అందరు పిల్లలు అందరూ
అప్పుడు, అప్పుడు మన పాత కాలంలో అసలు బ్యాగ్స్ కొనే వాళ్ళమే కాదు. మనము
ఆ మీరెలా చేసేవాళ్ళు కు కుట్టిచ్ఛా అవునండి. అప్పట్లో అయినా అప్పట్లోనే వేర్లేండి.
వచ్చిన వెంటనే చెట్ల కింద ఆడు
ఆ ఆహా ఆహా చెట్టు కింద కూడా మనసు సామాన్లు చిన్న చిన్న బుడిగి సామాన్లు ఉంటాయి. కదా అవన్నీ తీసుకొని కూర్చొని మనం అస్సలు చూడట్లే నేనైతే అస్సలు చూడట్లే, ఎవరైనా పిల్లలు సరదాగా అట్లా ఆడుకొని, అట్లంతా ఆ జనరేషన్ వేర్ అస్సలు ఆ మరి అందరూ ఏమేమో చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి. ఏం చేసినా ఫోనే
ఫోన్ అవును ఫోన్ ఫోన్ ఫోన్
ఏళన్న ఫోనే అసలు పిల్లలు బయటికి పోరు. మనమైతే నా ఆడుకొని ఫుడ్ టైంకి వచ్చేది. మళ్ళీ పోయేది ఆడు క్కునేది స్నాక్స్
అదైతే నిజం హ్మ్ మట్టితోనే ఆడుకునే వాళ్ళం. మనం మట్టితో అన్నం చెయ్యాడము, మట్టితో కూర చెయ్యడం కూరలతో పప్పు చేయడం
ఆ పిచ్చి పిచ్చి తినమంటే ఊ ఆ అని చెప్పేసి తినేసి మీరు కూడా ఆడుకున్నారు అట్లయితే చిన్నప్పుడు
ఆ మా అదే పనింక సాయంత్రం స్కూల్ నుంచి రావడమూ ఆడు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ పడుకోవడం ఇదే మా రొటీన్ స్కూల్ ఇప్పుడు
ఆ మరి స్కూల్లో స్నాక్ సంట అవేమో చిన్న చిన్న ఉంటాయి చూడండి తినేటివి అవేమో స్టార్స్ లాగా చింత పండువి ఆ చాక్లెట్స్
మిస్ అవుతానం దొరకటే
ఆ మరి చింతపండు జూసు ఒక చిన్న ప్యాకెట్ లో
హా అవి కొచ్చేవి నాలుగైద వచ్చి ఒక పైసా తీసుకెళ్తే మనకి
ఆ అట్లా వచ్చేటివి చిన్నప్పుడు ఏమై ఆ రోజు మళ్ళీ రా మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా మ్యాగీ ఐస్ క్రీమ్ అని చెప్పి అంటే ఐస్ క్రీమ్ మీద అంత మ్యా అంతా ఉంటుంది అంటే సేమ్య సేమ్య లాగా తిన్నారా మీర ఎప్పుడనా రవ్వసాల
తే నాకు పని ఉంది కొంచెం చేస్ పోడానికి మీకు పాంతా ఇ పోయిందా
ఆ కా అన్నీ మీరు సర్దు కున్నారా అండి సర్దాలి అంత చాలా చాలా పనులుంటాయి
అవును సరే అండి అయితే
అదేంటి
బాయ్